ఇప్పుడు ఇనపడదు ఇన్ ఇందాకల ఎందుకు రాలేదు ఈ ఫోన్ రాలేదంట
ఏమోనే నీది హ్యాంగ్ అయిందంటనే తిన్నవా
తిన్నా
ఏం కూరా
టమాట పచ్చడి.
ఎందుకు ఏం కూర చేయలేదా
చికెను రాత్రి నిన్న
హ్మ్ పండగ పూట ఎవరైన చికెన్ తెచ్చుకుంటారనే.
చికెను మటను అన్నీ ఒత్తాయి బచ్చాలు చేసుకున్నాం చికెన్ తెచ్చుకున్నాం
మరి మాకు కాదు మాకు ఒక్క బచ్చా కూ డదేలే
ఇంతి కాడ ఉంటాయి ఇక్కడిక్ తెత్తార
అంటే తెత్తే మేము తల కొద్ది దినకపోదుమా
చేేసిందే నాలుగు ఐదు.
కాదు నాలుగైదు బచ్చాల్ చేత్తరానే ఎవరన్నా
మరి మాకు ఇద్దరికి మేం ఎంత తింటాం అయి చేసుకున్నం రొ డు తిన్నం మూడు ఆడున్నాయి ఇంకా.
చేద్దే మరిన్ని చేద్దే త తలా ఒకటీ చేనికి తెచ్చి ఇయాలే.
తలా ఒకటి చేత్తానికి పిండి కావద్దా
వాయ్య పిండి మేమియ్య పోదుమా.
పిండి లేదు అందుకని తలా మా ఐదే చేసుకున్నాం మళ్ళా పూరీలు కావద్ద చానా పూరీలు కావాలని చానా చేసుకున్నాం మటన్. చికెన్ తెచ్చింది మరి.
ఆహా
మీరు మాత్రం తెర్చుకోలేదా
తెచ్చుకోలేదు మేము పప్పు అడుకున్నాం పప్పు
వా పాప్పుపు తింటారు పండుగ రోజు చికెన్ మటన్ తిన్నను
మా పండగ పూట నాన్ వెజ్ తిన వెజ్ తినాలే
ఏ నాన్ వెజ్ త నాలు
ఆ
అటు తింటేనే మంచిగా ఉంటది పండుగ ఎంజాయ్ చేసినట్టు ఉంటుది
అబ్బో మా ఏ చికెన్ పంటంది తింటే పడుగ ఎంజాయ్ చేసినట్టుంటదా
ఇప్పుడు అంతే చికెన్ మటనే తినాలి ఇప్పుడైనా కానీ
అంతేనమ్మ
కిలో తెచ్చిన మా అమ్మకు ఒక పావు క్కులు అంతక ఎక్కుని పంపించిన మూడు పావు కిలో మేం వండు కును కథం
ఆ అయిపోయిందా
పోలే ఇంకా ఉన్నది సై సై మళ ఇప్పుడుతుది మటన్ తెన్నాడు ఎక్కనే ఎవరి ఎవరు ఇంటికాడ తెచ్చిండో మా మటన్ తెచ్చిండు
మటన్ చికెన్ రెండు వడినావా
మాటను ఎవరు వేసిచ్చినట్టు తెలుచ్చుకున్నాడు వాడు
ఆహా వడిందేనా
అది తింతంటడూడు మటన్ తింటాడుెడు సాక్గా నే దిన ఆార్చింద మటన్ నేను వాళ్ళ చికెన్ తింటాల దూరం
ఓయ్య
దన్న అంటే నీసు మళ్ళీ చికెన్ తింటాడు
ఆ కొద్దిగా వాళ్ళకు దూరం ఉండవే వాళ్ళ వాయిస్ పడుతుంది
వాళ్ళకు దూరంగానే ఉన్నాను నేను
ఆ పిల్లలు వేయిర్రా ఇంటికి
పోయిండ్రు ఎప్పుడో
ఎప్పుడు పోయిర్రు
నాలుగు రోజులు అయితాంది వాళ్ళు పోయి.
ఆహా
వాళ్ళు పోయిర వాళ్ళ నాయనమోళ్ల ఊరుకి పోయిర్లు.
పండగకి ఉంచకుండా పంపించినవు.
ఇక్కడ వాళ్ళు ఉండాలి వాళ్ళ నాయనమ్మలకు పండగలేదా మనకు పండగున్నట్
నే అవ్వ ఆడపిల్లనే అట్లా పంపిత్తవానే. పండగ పూట
వాళ్ళ నాయనమ్మళ్ళ కాడికి వాళ్ళు పోతారమ్మా వాళ్ల నాయనమ్మ వేరే ఊరులో ఉన్నది ఆ ఊరు పోయి కోడి పందాలు ఆడిందంట ఇంకా వాళ్ళే ఎంజాయ్ చేసిండ్రు
ఇప్పుడే ఏం కోడి పందాలు మరి.
పండ పండకి ఐతాయ్ వాళ్లకి కోడి పందాలు.
అంతేనా శుభ్రంగ మీ ఇద్దరు కూడా పోతే కాదు. దా మరి
తుత్ మనమేందుకు పోతా వాళ్ళకు మన లెక్క మనం పోమ్ మనింట్ల కలిగింత నాలుగుగింద దిన కుంద ఉండకుండా వాళ్ళింటికి వొయ్ వాళ్ళ చ యాలి అవసరమా మనకి
అంతేనంటవా
ఊ వాళ్లే తుంగ నాలుగు రోజులు ఒత మళ్ల ఒత్తది న వెళ్ళినంకా
దేనికె
మా ఆడబిడ్డోళ్ల ఇంటోళ్ళకు పోతాండంట వత్తే నాకోసం పోతే అవుతది
పాలు పొంగిచ్చుంటే దరవాజ లేపు డవు కదా అదే స్లాప్ ఊడదియా కున్న పాలు పొంగి తవా
మంచి రోజు చూసుకొని ఉప్పు చేసేది ఏముంది పాలు పొంగించ్చుకుంటే అయిపోయేదానికి
సెంట్రింగ్ ముంచకొని పాల్ పొంగిస్తారా యరనా అ
ఎప్పుడైతేంది మంచి రోజాను ఉన్నప్పుడు పొంగించుకుంటయి పోతది సంట్ రింగ్ పదితేయి పది అయిపోతయి
ఏ న సెంట్రింగ్ ఉంచకనేవారనా ఫాల్ వంగితారనేే
ఆప కల్ ఉపదీతారు ఇరవ ఏళ తారీఖు ఇరువ ఏళ్ళ తారీఖ అల్ ఇప్పుద ఇంద ఇరు తవఊకి ఇప్పుిదయరా
ఏ ఇరవై ఏడు ఇరవైంద ఈనెలా
హమ్ మేనెల లాస్ట్ తాకుంటారు వాళ్ళు
అవును ఈనెల లాస్ట్ అంటే ఇప్పుడు నీకు ఇంకా
రేపు సెంటరింగ్ కోతారు ఎల్లుండి పోతారు
రేపు గోడితే రింగ రెండురోజుల్ బట్టి ఇది సెంటరింగ్ కొటేది అడా
ఆ సెంటరింగ్ కోట్టినాక స్లాబ్ పోతారు
పోసినాక పదిహేను రోజులు ఉండాలా
అప్పటి దాకా ఉంచారు వాళ్ళు కాని వాళ్ళకి ఇంకో వేరేెళ్ళు ఉన్నాయి కానీ అప్పటి వాళ్ళకు వాళ్ళు ఇంట్లోకి పోతారు ఒక రోజు రెండు రోజులు ఇంటికా ఉండ ఉండమని చెప్పి సా బాలు వంగించుకని కతాం
కడబ పదిహేను రోజలు ఆ ఇరవై రోల్ లేనింది స్లాబ్ గట్టుకుంటదా నీకు
ఎవవాళు ఉంచలేరు పది రోజుల కంటే ఎక్కువ ఉంచితలేరు
నేవుకా ఉమ్
గట్టిన బా చేసుకోవాలి మరి ఏం చేతుం టైం కోరన్నప్పుడు అక్కడ చేత్ర అంటే అక్కడ చేయించుకుంటుంది అంట హైదరాబాద్లో విజయవాడలో చేతునట్లు గవర్నమెంట్లు విజయవాడలో విజయవాడలో గవర్నమెంట్
గవర్నమెంట్
ఆ అదేంత మిషని బెట్టి చేతులాంట కదా
ఆ కావచ్చ అయితే
అశిత్రంట ఆ సేపచ్చుకుంటే పోతా ఒక నాలుగు రోజులు పోతా అందుకనే పాలు పొంగించుకొని పోతే నీకుదిీ ని మలంగా ఉండవచ్చు నామె వెలి నం కని పనులు లెపోనంకా పాల్ పొంగించుకోకపోతే నిమ్ మలంగా రెండు రళ్ళు ఉంటావు అలువాత కుటుంబ ఎరుప్పుడు ఆటదురు ఎదురుకాలి
అవునవును ఆట ఇటు ఊర్కులు ఆట అయితది మళనికి ఇబందంది యితే వాళలే
ఆ నిన్న సిక్కంత ఇ తేక్ పక్లు అంత పంపిత్ వంద్రు ప్పు జోల పెెట్పోయింది అనాలే ముసలమాన్ స ఆ నేను ఆ నేనైతే తీసుకోనని టాన్ తూషం మొత్తగానీమాట్లాడదా అంటే పనికి చేతు లో పెట్టుపోయి దవులో పెట్టు పోయింది అంట
ఆ మంచిదేగా తీసుకో మనకి ఎందుకంటే ఏమైతాది ఇచ్చినప్పుడు తీసుకుంటే అయి బా అంతా కొడుకు పెడతలేదా
ఓ లచ్చో యావై వేల్ అయితాది లెక్క
అబ్బో
వంద రూపాయలు ఇస్తే ఏముంది
వంద రూపాయలు ఇస్తే ముందంటే అడకప్పయినా ఓ ల లచ్చ రెండు లక్షలో
ఈయదు నిజంగా నేను నిన్ను ఇందాకలా ఇందాకలా అడుగుదాం అనుకుంటున్నా ఎన్నదా మిన నముతుందా అ
అవును
అమ్మ మాత్రం కొంటుందంట మరి మొన్న చిన్నమ్మ అంటాంది
ఏ చిన్నమ్మ అవును
అది అనుకుదన్న వరు వాళ్ళకంటార
ఆ ఓకే
మొన్న మా బుజ్జిపోతేనేమో మా గాడ అంతా అప్పులయినాయి మా గడ అమ్మాలని మా బుజ్జి తోని అన్నదంట ఏత ఇప్పుడేమో బొ ఇప్పుడు భూమి కొంటాను అంటాందీ
భూమి కొం కొంటాం అంటే అత్త అక్కడ అమ్మి అక్కడ ఇంకా ఎంత ఉందంటా కదా వాళ్ళ అమ్మగారి ఇంటికాడ
ఎ కొడది అంత అ మిందైతలి
అక్కడది ఇక్కడ మమి ఆట
ఆ
ఆబ అది కొంటదట
అహ అక్కడ ఎప్పుడ అమ్మింది చెల్లలకు చల భూమి కొన్న సూ స్నితవక
ఆ
అప్పుడు అమ్రిందది
ఇంకా ఉందంటే కదనే ఇంకో కార్యక్రమం
ఇ కార్యక్రేతే ధన్ము అల్ అమది ఉన్న ఎంత అమ్కు తందామ
ఊ
ఓళమ్మళద ఉని తమ్మ తందేవరా
అలా అమ్మ వాళ్దే నవు వర్ద నాకు తెలిదు నిన్న మొన్న పిన్న అన్నద నాతనే
హ్మ్ నాతో పిన్ని అన్న అది ఇట్టు కొంటంది అంటే ననేని నాకు కూడా బేారం వచ్చింది వచ్చిందికు నిన్న సమ్మయపోయి చూపించి వచ్చిందంటే రేపు ఆదివారం అవుతారంట
ఎంతకు
వ్యారనికి రాలేదు కానీ చూసిపోతారంటే రేపు ఆదివారం మాట్లాడుకుందా అ ఇంకు
ద నచ్చ స బుజది
బుజదాంట నుంచి పైప్లైన్ బుజదాంటకి ఎత్త అ అక్క జను మ
ఎంత చీవుతానువే
ఇరవై ఎనిమిది చెప్పింది నేను చెప్పుడు కాదు నాదేముంది వాళ్డే చెప్పిం ఇరవై ఎనిమిది చెప్పిం బోర్ ఉంది కదా బోర్ ఉంది కదా
ఆ
బోరు పైప్ ఇప్పుడు మోటర్ పైపులు దించుకోవటంఏంది కదాంటే ఏం లేదు చేసేది
ఆ
అందుకని ఇరవై ఎనిమిది లక్షలు చెప్పిండు
హ
ఇరవై ఐదు, ఇరవై ఆరు వరకు ఇరవై ఏరు వరకు వత్తే ఇచ్చేత్త ఇరవైదు పైన వత్తే ఇచ్చేత ఇగ
ఉహు
ఉ
నా గోడ ఒక రొంలచ్చలు అప్పుద్దుకని కానీ, అమ్మో
ఆ అప్పెందుకియను నన్ను మీరు నమ్మరుగానీ నేన ఎవ్వరినైన్ నమ్ త
అని మీరు నమ్మరుగానంటే, మాకాడ ఉంటే ఇయ్యమా
నిన్న బ్ నాక్ స్లాప్ ఎప్పుడైపి పైసల్ లేక ఇప్పుడుదాకా ఆపుకున్నా నేను
అదే అమ్మ అన్నదిలే పైసల్ లేకనే ఆగింది, చిన బుజి చిన్నం చూతాందేలే నిన్న
ఇంకా యాభై వెళ్ ఇ తా అన్నది భూ అమ్మి నాకిత్త చినన్ చెప్పిన బతిమాకున ఏంద, మా వొడా అంటానంట కదా, అమ్మమ్మని అడగమని వత్తా అమ్మమ్మ చెప్పోయింది అంటనా పైసల్ లేకా సినామాస్ ల్ ఆపాలంటే అమ్మ మార్ సమయం ఏ ఫోన్ అమ్మమ్మకల్లు పన్నా ఎదన్నా
ఏ వాల్ల మామయ్యని అడిగిన్ వా తను మాట్లాడతదానే
పోయి గంట రెండు గంటలకు కూస్సున్నది తెల్సా ఏడు గంట్లకు పోయింది, తొమ్మిదిన్నర పది గంట్లకు వచ్చింది మా బుజ్జి
జా
ఆ
ఆహా ఆ
కి అమ్మమ్మ దగ్గర తీసుకుంటే కాపోయిందట్న, స్లాప్ ఆపుకున్నది. మళ్ వానర్ అదెట్ట అంట
అయ్యో ప్రేమ బానే కుర్తాందె.
ఇట్ అన్నాడమ్మ మావయ్య అనంటే ఏవొలే నేనెందుకు అడుతాలే విస్ని ఏవన్నా అంటే మళ్ళా నువ్వు ఏమన్నాంటే మళ్ళా ఏవన్నవ్, అన్నవని అడిగినది దాన్ని
హు
ఏవొ లేదమ్మా, పిన్ని అడిగిందంట మాయ పిన్ని ఇత్తదంట మాయ అన్నా అంట
హు
అన అంటే మలె చ్చిండ్రు తీసుకున్నారని అంటది కదా అందుకని అన్నదంటా అ మాట ఇంకా యాభై వేలు సెంటరింగ్ కొట్టినాక స్లాబ్ పోస్నాంక ఇంకా యాభై వేలు అ నే మా ల్ ఇన్నదంట నాతొ తాన్, మా చెల్లె మాట్లాడింది మాట్లాడు చెప్పింది సంగత అన్న నేనైతే అగానే పోయాన్నాయా అని మాట్లాడింది
ఆ సరలే ఇగ కడ్జెయ్ ఏయ్ కడ్జెతనా అది ను కుకో వేయ
ఆ
ఐదు నెంబర్ నొక్కు
ఆ